అద్దఅడే ఆ పాప మిషన్ కుడుతుండే ఒ పాప
కుట్టొడుగా
ఆ ఆడా ఓ కళలలోని రెండు ప్యాకెట్లు అయితే ఎంతని చెప్పారు
వందటి
ఏం ఏంకు ఎమ్ల ఒకటైతే
పదికి మూడు పెన్నులు లేడా అత్తై బ్లూ అంటే ఒకటే పెన్నులు తీసుకోవాల లేతే ఒక బ్లాక్ బ్లూ అట్లైన తీసుకోవచ్చా
బ్లాక్ బ్లూ అయినా తీసుకోవచ్చు అదే దాంట్లో తీసుకోవాల్ల మనం ఏ పెన్నును త్రీ రుపీస్ పెన్నులే తీసుకోవాలి
ఆ స అ హలో తీసుకున్న
నాకీ యి ఒక రెండు వద్దులే ఒక బ్లూ పెన్ నా కియి దాంట్లో
అబ్బా బ్లూ పేన్ నికియాల
ఏ ము రెండు ఎన్నీ పెన్నులు తీస్తున్నావు
మనం మది తీసుకున్నాంలే దీనికి పోతాం కదా తుగరు బ్రో పేడా దువానికి పేడా దుగాను
ఆ సరే
బానింగ
ఏమైంది నాకు ఆగిపోయింది స నాకు జలుబు ఆగిపోయింది తెల్సా
టాబ్లెట్లు పవర్ఫుల్ దే నాది కూడా ఆగిపోయింది మళ్ళీ రెండు నైటేసుకుంటే అయిపోతుది ఇంగా ఉండదు తెజ్ హలో ఒక్క నిమిషం ఇదిదా కాతు దగో హలో చెప్ప అలాస్ మ్
బాగా చేస్తానండ
మ్
బాగా చేస్తాం
మ్ హ హలో
మ్ ఏం నవ్వుతున్నావు
సినిమా డైలాగ్
నిన్న నైట్ నుంచి అది చూస్తున్నాడా
బాగుంటది
చలి కసిరేస్తున్నా హిమాచలం
ఎల్లాం హలో
మ్
చెప్పాలి
మీ ప్రిపేరింగ్ భాడా బ్యావన్
ఆ
బై వన్ గేట్ వన్ ఫ్రీ అని ఉంది ఈడ వాళ్లు అదే వాళ్లు బై వన్ గెట్ వన్ లో కొని మనకు ఒక్కొక్కటి ఇస్తారు వాళ్ళు అయినా కదా
అవును అది ఒన్ తర్టీ అంట అది ఒన్ తర్టీ అంటే టేబుల్ తేరా మామూలు డి మార్ట్ లో అట్లయితే హండ్రెడ్ రూపీస్ తొంబై రూపాలంట రూపాయలు వస్తది మోర్ పోదాం అనుకున్నా ఏమో ఇంకా ఎండకి ఏడబోతమ్
నువ్వు చేసినవా నేను చేసినాను ఫోను
టైం అయిందా
ఇంకాల
తర్టీ ఫోర్ వస్తయంటా
ఏంది
జమున్లు
అవి చేసిన
టైం టైం చూస్తాండు ఇంకొక వన్ ఒక నిమిషం ఉంది
ఏమో ఏం చేస్తున్నావ్ ఏ ఇ ఏదో వచ్చింది చేద్దామండిది విపక్షణది ఇంతముందు ఒకటి గుగుల్ పే వచ్చింది చూసినవా అగో వచ్చింది. రెండువేల ఇరవై రూపాయలు వస్తది. అంటే ఆ లోపు రావచ్చు ఎంతైన ష్ స్టార్టింగ్ లో ఒకటి వస్తది చేద్దాము. నీ పది నీ పోను పది నిమిషాలు ఇచ్చినావంటే సెట్ చేసి ఒక ఐదు రెండు టాస్కులు ఉండాయి చేసేస్తా.
మ్ టైమ్ అయింది చూడు.
ఓకే ఓకే